హలో
హలో
ఆ హలో ఎలా ఉన్నా నేను బాగున్నా నువ్వెలా ఉన్నావ్
నేను బాగున్నా ఏం చల్నాటికి ఫోన్ చేసావు
ఎక్కడా పనుల్లో పడి బిజీగా ఉండేసరికి ఇప్పుడే గ్రామకి వ చ్చా ఇంకా ఖాళీ దొరికింది చేసాను
ఉహు మి గ్రామానికెళ్ళావ నువ్వూ.
గ్రామంకి నిన్ననే వచ్చాను ఇంక దొరికింది గాని
ఉహూ పోనిలె ఎట్లా ఉన్నాయ్ మి గ్రామంలొ పరిసిత్ హలో
ఉమ్ గ్రామం సంగత్తెల్సిందెగా ప్రశాంతంగూంటది చెట్టు పక్కన పచ్చ పచ్చగుంటది
పొలాలు ఉంటాయా చుట్టుపక్కల
ఆ ప్రశాంతంగ సాయంత్రమైతె ఎళ్ బైట గుచ్చోని ఉమ్ బాతకానీ పడతానన్మాట అందరం.
ఉమ్ ఇప్పుడు ఏవేమ్ పంట్లు పండుతాయ్ మి గ్రామంలొ
ఇక్కడా ప్రస్తుతాన్కైతె వరీ జొన్నలు అయన్ని పండిస్త్నారన్మట ఈ సీజనదేగ. ఉమ్ ఏమ్ విశేష్ చదువు. ఏం జేస్తున్నారు అందరు ఇంట్లొ
ఉమ్.
హలొ. హలో. హలో. హలో.
లో.
ఆ విన్పిస్తుందా.
హలో ఆ వినిసుందిప్పుడు. ఓకేన హలొ. హలో విన్ చిట్ లేద
ఆ నాకిన్పిస్తుంది నీకిన్పించట్లేద.
ఏంటిది నెట్వర్క్ ప్రాబ్లమ.
ఆ నీకిన్పిస్తుందా నాకి
హలో. హలో హలొ వినిప్ పిస్తుంద ఇప్పుడినుస్తుందా హా ఆ ఇప్పుడే విన్పిస్తుంది ఇందానుంచి వినిపించలేదు ఆ. అయ్యయ్ య ఆ ఓకే అదె ఇప్పుడు మిర్చి
దూ
ఔనా ఇప్పుడు మిర్చి సీజన్ గద.
ఆ ఔను బా పండిస్తున్నార్ ఇక్కడంత.
ఉహూ ఐతే మీకెండుమిరప్కాయల్ ప్రి.
ఆ దొరికోనినికి దొరికినంత. ఈసారొచ్చినప్పుడ్ నీక్కూడ్ తీస్కొస్
తీస్క్ర మిర్చి బాగా ఒ పది కేజీల్ పట్క్రా.
ఆ. సిటీ జీవితం ఎట్లుందట్ల ఎట్లాఉంద్ వాతావర్ణం అదంత.
నీ అంత ప్రశాంతంగా ఐతే ఉండదు సిటీ లైఫు. ఇక్కడా ఆ ఒకొళ్తొ ఒకళ్ సంబంధాలుండవ్.
ఊమ్.
యవరు పనిల్లొ ఆళ్ళు బిజీగా ఉంటారు.
ఉమ్
అది కాలుష్యం
ఇక్కడ మాత్రం అసలా కాలుష్యం ఉండద్ ఏమూండదు ఫ్రీ ఆక్సిజన్ అందర్కి
ఆ.
సాయంత్రమైతే పిల్లల్ నుంచి పెద్దోళ్దాక అందర్ బయటగుచ్చోని ఇంక ముచ్చట్లు జొప్కుంటూ ఆ పొలాల్లొ పడి తిరుగుతూ అట్లై పోతుందన్మాట.
బా ఎంజాయ్ జెస్తున్నవ్ అన్మాటయితే
హ్మ్ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా బాగా ఎంజాయ్ చేస్తాంగా అక్కడ సిటీకి అలవాటు అయిపోయి అయిపోయి ఇక్కడికి రా బాగా ప్రశాంతంగా ఉంటది ఇంకా
ఆ అది హాస్ హోటల్సు స్కూల్సు అన్ని అనుకూలంగా ఉంటయా
లేదు ఇంకా హాస్ అంటే చిన్న చిన్న హాస్పిటల్స్ అంటే క్లినిక్స్ ఉంటాయి కదా అలాంటివి ఉన్నాయి పెద్ద పెద్ద హాస్పిటల్స్ కి రావాలంటే ఇంకా సిటీకి రావడమే
ఆ
స్కూల్స్ అంటే ఇంక తెలిసిందేగా గవర్నమెంట్ స్కూల్స్
ఆ అదేలే ఇంకప్పుడు మరి రవాణా సౌకర్యాలు అయ్యాయి అన్నీ బానే ఉంటాయా
అవి కూడా అంతేముండవు ఇప్పుడు కొంచెం పల్లె వెలుగు బస్సులు అయన్నీ ఉన్నాయి గా నీ ఇంకా బస్సులున్న కొన్ని కొన్నిసార్లు రోడ్లు సరిగ్గ ఉండదు ఉమ్మ్ అన్నీ కడతున్నాం కడతున్నాం అంటా ఉన్నారు
ఆమ్మ్
అది ఇంకా అయినంత వరకు అన్నీ ఉండవు సిటీలో ఉన్నట్ ట్టాయితే అసలు ఉండదు
గదేలే అదేలే ఇంకా పల్లెటూరు వాతావరణం అది అంతా ప్రశాంతంగా ఉంటది
ఉ ఆ ఇంకా అంతే ప్రశాంతంగా ఉంటదనె కానీ సౌకర్య తక్కువే సిటీలో ఉన్నన్ని సౌకర్యాలు
హ్మ్ అది ఆడపిల్లల చదువు చదువుకుంటారా లేకపోతే వ ఈ పొలం పనులికి వెళ్తారా
ఇంకా ఇక్కడ కొంచెం డబ్బుంన్నోలనుకో
హ్మ్
కొంచెం ఇవి ఉంటాయిగా ఇక్కడ గవర్నమెంట్స్ స్కూళ్ళు అవి చిన్న చిన్న స్కూల్లు హ్మ్ ఆ లేకపోతే ఇంకా పట్నం వెళ్ళి చదువుకుంటమె ఆ లేదు ఇంకా చదువుకోనోళ్ళు ఉంటారు అంటే మొద్దులు ఉంటారు కా కొంతమంది పిల్లలు ఇంక చదువు అబ్బనోళ్ళు
హ్మ్ అది ఇప్పుడు అక్కడ నైట్ స్కూల్స్ ఉంటయా రాత్రిపూట బళ్ళుంటయి పెద్దోళ్లకు అక్షరాలు నేర్పి పిస్తరు చూడు హలో
అంతే
హ్మ్
ఇక్కడంతా
మీకు రైల్వే స్టేషన్ ఉందా
లేదుగా మేము పట్నం వెళ్ళక ఈ ముందు ముందు పట్నంకి వెళ్ళెక్కాల్సిందే ఇక్కడ లేదు రైల్వేస్ షన్ బస్సులు తిరుగుతా ఉంటాయి పల్లె వెెలుగు బస్సులు ఉంటాయి కదా
ఉమ్ ఉమ్
ఆ అది ఎక్కి ఎల్లడమే రైల్వే స్టేషన్ ఏం లేదు ఇక్కడ ఈ ఊరికి
అబ్బో మ కరెంటు కరెంటూ ఉంటుందా ట్వంటి ఫోర్ అవర్స్ ఉంటదా కరెంటు
ఆ పోయిందంటే మళ్ళీ పొద్దున్న వచ్చిది
ఓకే హ్మ్
టే మాత్రం బానే ఉంటది మధ్యలేమ రిపేర్లు కానీ అలాంటివి ఒచ్చాయంటే ఇంగ మళ్ళీ వాళ్ళు రిపేర్ వాళ్ళు వచ్చి చేసేదాకా ఇంకా కరెంట్ ఉండదు
హ్మ్ అయ్యో హ్మ్ మరి పాపుడు పొలాలు ఉన్నాయి గదా పంట పొలాలు వాటికి నీరు పెట్టాలంటే మరి కరెంటు కావాలిగా
ఆ
అప్పుడు పొలాలకి నీరు పెట్టాలంటే కరెంటు కావాలిగా
ఆ ఇంకా ఏముంది సాయంత్రం పెట్టి ఒదిలేస్తారుగా రాత్రంతా అంటే ఇంకా ఏవన్నా పాడైతే కాని మళ్ళీ పొద్దున్నోచ్చి రిపేర్ చేయిచుకొని పెట్టడమే లేదంటే ఇంకా బానే ఉన్నప్పుడు ఇంగ సాయంత్రం పెట్టి వదిలేస్తారుగా అయ్యే సరిపోతాయి పట్టుంచి నీళ్ళే
ఉహ్మ్ సరే తె వాళ్కి మరి గ్రామంలో నీరోజు అలాగా ఆహ్ అయిపోయింది ఈ గ్రామంలో నీక్ ఈరోజు ఎలా గడిచింది
మ్ పొద్దున ప్రశాంతమైన వాతావరణలో చల్లని గాల్లో పక్షుల సౌండ్ తొ లేచాననమాట నిద్ర ఇంత ప్రశాంతంగ అనిపించిందొ ఆ సిటీ లైఫ్ నుంచి దూరంగా ఒచ్చేసరికి అక్కడంటే ఎక్కడ హార్న్ సౌండ్లు అంతా అదే గదా
అవును నువ్వు చెప్తుతే నాకు పుళుగా ఉంది నేను కూడా వచ్చుతా
వచ్చేసేయి మా ఇంటికొచ్చేసేయి పండగ గూడ ఒస్తుందిగా ఒచ్చేసేయి చక్కగ ఇక్ క్కడ చేసుకుందాం ఇక్కడ పండగలు కూడా బలే చేస్తారు
ఓహో ఓకే అంత సాంప్రదాయంగా చేస్తారా
ఆహ్ అంతే
పండగ అంటే ఈ అ ఉహు ఎలాంటి పండగలు చేసుకుంటారు అక్కడ
ఇక్కడ బాగా సంక్రాంతి దసరా బా జరుతాయి అందరూ ఊర్లలో లొల్లు వ్ వీదేశాల్లో ఉన్నోళ్ళతో సహా అందరు ఒచ్చి ఇంకా అందరు కలిసి మెలిసి సంబరాలు బా చేసుకుంటారు ఇక్కడ
ఉహుమ్ వెర్ ఇ
దసరా బా జరుగుతాయి పెద్ద పండుగలాయ్యేగా
అవునవును ఉమ్ ఈసారి పండక్కి మీ ఊరోస్తా
ఒచ్చేసేయి ఈసారి ఇక్కడ అందరం కలిసి ఇక్కడ చేసుకుందాం
అంత్ తె అంతే ఈ సిలిలో పండగలు తలుచుకునే వాళ్ళే ఉండరు ఎవరిల్లా
ఆ
ఆ ఎవరింట్లో వాల్ ళ్ళే చేసుకుంటారు
ఆ మీ పక్కన టే ఇంటి పక్కనోళ్ళు ఎవరో ఒకళ్ళు ఉంటారు గ వాళ్ళేం కలవరా
ఆహా కలవరు ఎవారిళ్లలో పల్లే ఉల్లెళ్ళుల్ల లాగ అంద్ర కలిసి వోచొట కూర్చొని వండుకొని తింటం అలా ఏముండదు ఇక్క
ఆహా ఇక్కడా ఇళ్ళింట్ల కన్నా పక్కింట్లో ఏం జరు తుందొ ఎక్కువ ఇంట్రెస్ట్ ఎక్కువ ఈ పల్లెటూరోల్లకి ఇక్కడ అందరూ ఒకటే ఇంట్లో ఉన్నట్టు ఉంటారు
ఆహా హాఁ హాఁ ఓకే ఓకే బావుందైతే మంచిగా ఎంజాయ్ చేస్తన్నావ్ అన్ మాట
ఆహ్ ఈసార్ పండక్కోచ్చేసెయ్ ఇక్కడ అందరం కల్ సి చేసుకుందాం
ఎస్ కుందాం ఇపుడు ఉగాద్ ఒస్తుందిగా ఉగాద్ కి ప్లాన్ జాద్ దం మావిడ్ చెట్లు ఉనయా
ఆ ఎందుకు లేవు ఎన్ని కావాలో అన్ని ఉన్నాయి వచ్చేసేయ ఓ బస్తా మావిడి చెట్లు ఎసి పంపించేస్తాం మావిడికాయలు
మామిడికాయలు ఎసేసి పంపించేస్తావా అహు ఇంకేం ఉన్నాయి మామిడి పళ్ళు ఉసిరి చెట్ ఆ ఆ ఉసిరి చెట్లు అయి గుడ ఉన్నాయ
ఆ ఉసిరి చెట్లు కూడా ఉన్నాయి అవి కూడా అన్ని కలిపి బస్తల్లో వేసేసి పంపించస్తే ఈ సార్ పండగ ఇక్కడ చేసేసుకుందాం ఓ
చేసేసుకుందాం అదే చేసేసుకుందాం ఎంజాయ్ జెద్దాం
అందర్ ని తీస్ కొన్ వచ్చేసేయ్
వోచ్చేస్తా హుహుమ్ ఇంకా ఆక్ కూర్ లు కూడా పండిస్తర అక్కడ
ఆ అన్నీ ఇక్కడంతా పొలాలు ఉన్నాయిగా మొత్తం అన్ని పండిస్తరు ఇక్కడే కొనుకునే ఏం పనిలేదు ఎళ్ లీ బాబాయ్ అన్ గానే ఇచ్చస్తరు ఇక్కడ
ఓహో హ్మ్ మర్ ఇంకే ఆక్ కూర్ లు ఫ్రీ ఆ మేమ్ అన్నీ కొనుకోవలి మాకెవరు ఇవర్ ఆ మాకెవర్ ఫ్రీగా ఇవ్వరు
అంతే అక్కడ్ పొలాలు ఉండవుగా ఇంకా
హ్మ్ కూర్ గాయిలయి కూడ ఫ్రెష్ గా ఏం రావు
ఉమ్ ఇప్పుడు ఇళ్లలోనే పండిచుకున్ నర్ గా చూసి ఇంకా ఆ తిన్ లేక బయిటియి
ఉమ్ ఔను సరే ఉంటానే హ్మ్ ఓకే మ్ ఉహ్ బాయ్ హ్మ్ బాయ్ ఏస్త చేస్త బాయ్ బయ్ మ్